ఆ చెప్పు
ఆ చెప్పు మళ్ళ
అల
చూప్పల్లమ్మయింగా
హం
ఏమైతే నువ్వే మేలు తిరుపతి కన్నా పోయివస్తవు నేను ఎక్కడ పోలే
అ వారమే అయింది వన్ వీకే కదా ఉండేది.
కూడబలి సవయ వాళ్ళు లేరు
బ హ్మ్
ఇంగ మా అమ్మమ్మాళ్ళ ఊరుపోదామనుకుంటే మా అన్నయ్య ఆపి ఇప్పుడు వద్దా మామ్ మా మమా మ మా నాయన వద్
హ్మ్ మ్మ్ ఏం చేస్తరు మీ అమ్మోళ్ళు
కేరు
నిప్పు లు
మా అక్కోల్లా
మీ అమ్మ వాళ్ళమే
మాఅమ్మ వాళ్ళ ఆయి చేయలా ఎప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి బట్ మొత్తం ఉతికేసి వచ్చింది మాఅమ్మ
ఇ
ఏందో తోట్లో పనే థు గబ్బు దాన ఏడో
చ
హ్మ్
ఆ హ
చెప్ మావయ్య మీరేం చేసార్
ఖాాలీని చేస్తూరికి
ఆ
అసలు చూడబుద్ది కాదు
ఫోన్ నాకు అంతే సెల్లు చూడబుద్ది కాదు ఏం చేయాలో అర్థమే కాదు మొన్న అయితే నేను ఇంగా ఫోన్ చూత్తంటే ఎప్పుడూ పోరిల్ ంటన్నాడ సర్లే నా ఫోన్ కి చార్జింగ్ పెట్టీ పనుకున్నానా లేస్తావు మళ్ళా ఇప్పుడు పనుకుంటాంటే ఇంకేం చేలో చెప్పు ఫోన్ చేస్త ఫోన్ చేస్తాన్నాంట పనుకుంటే పనుకుంటాంట అన్నావు
ఎవరు
పెద్దన్నయ్య
అఓ
జలేదు మా టీవీ కూడా లేదు టీవీ చూద్దామంటే
మ్మ్
ఇగా ఏం చేసి తేనల అనుకోవాలి కాద ఛార్జింగ్ అయిపోయి విసుగేస్తాది మాట్లాడి మాట్లాడు అంతేగాని బాగా చల్లేదు అ తలకాయ నిపుడతందబా
అ
అ
ప్పుడు
ష బిస్కెట్ అవి
కరంట్ గన్
ఆ నిద్దర వస్తుంద
అలో
రాగిణికి చెప్పినావా
అది అది చప్పతేదాని కు ఎందుకు ఏమి అని అడిగిందా కొంచమే చెప్పినప్ప పెట్లా బిజీ బిజీ ఇంట్లో పిల్లలుందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు నిన్న ఫోన్ చేసినమ్మా నిన్న సాయంత్రం మళ్ళీ రేపు చేసాలే అనింది ఇంకా నువ అంటే ఇంకా నేను సరేలే అంటి ఇంగ పిల్లల అందరూంటర పొద్దు నుంచి ఆ పాపాకే ఫోన్ చేసాక ఫోన్ మాట్లాడకి ఏమి ఉండదు తినాలి ఇగ వాళ్ళతో ఆడుకునేది ఏ పని రాత్రి అయితే వన్ టూ వరకు మెల్కొని ఉంటంట తెలుసా అప్పుడు అడుగుంటారంట పొద్దునే ఆ పాప ఏమి లేస్తంది తొందరగా ఆహా అంతే గదా వాళ్లకు తమ్ముడు మాట్లాడుతాడు నాతో ఆ పిల్ల్లోడు వాడు చెప్తూనాడు మా అక్క చాల బిజీ ఆ ఇంకా నైట్ అయితే ఇంకా ఫుల్
అ
ఎవరికి చేయలే మీ అన్నవాళ్ళకి హలో
నవ్య ఎవరికి చెయను అంటివే గ్రూప్లో ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టినా కూడా అసలు రెస్పాండ్ హలో చెప్పం మే ఇంటి
ఆ తప్పుడు నువ్వేదో చెప్తానావ్
గ్రూప్ లో మెసేజ్లు పెట్టినాయి కానీ రెస్పాండే కారు కదా అసలు మేఘన జాష్నవి
ఏ మనా
ఇంగా వాళ్ళన్న సెల్ చేయలే వాళ్ళు చేయలేద ఇప్పుడు మనకేం అంతగా స్టేటస్లు పెడుతంటారు లే ముగ్గు గర్వి ఫోటోలో
ఊ నాకే మంచి ఫ్రెండ్సే దొరకలే
బీటెక్లో ఎవరు లేరా నవ్య ఫ్రెండ్స్
తండ్రి
అదే అసలు ఎవ్వర్ లేరా
బావచ్చిందా పావని అని ఈ ఊళ్లో పెళ్లైన పొట్టె
ఆహ
వాళ్ళచ్చే సరికి మంచి కాలేజీ కింద సరే ఎక్కువై స
ఊ ఊరికె నార్మల్గ మాట్లాడతావ్ అంతేనా అంత మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరూ
ఆ మా కాలేజ్ పెట్టుకుంటే ఈజీగా మా కాలేజ్ వచ్చినామెకి
నా నాగ్టా
మీకె మీ ఇంట్లో అంత దూరం పంపిరనీ, వద్దంటివి గద నువ్వె.
యాలమ్మ మళ్ళా అందరు రాదు ఓకటున్నర సంవత్సరం ఉంటె
ఇపుడు థాడ్ ఇయర్. పోతావా ఏ? తాడ్ డే అయిపోయిందినవ్ ఇప్పుడు థాడ్ ఇయర్ పోతవు గదా!
పొంగల్ వడ సద్ది తడే రూమ్ అయితుంది.
ఇంకా నాది అయిపోలేదులే థర్డ్ ఇయర్.
ఊఁ
వన్ ఇయర్ అయ్యేది, నువ్వు ఆ కాలేజికి బొయి ఇంగ అంతె!
అది ఎట్లై ఉన్నదో ఉందండి. పాస్టుంది.
అబ్బాయి రోజు ఆర్ సి బి ఇరవై జాల్ సి బి జీ టి ఫైనల్. ఎవరు గెలుస్తారంట.
అటు వీల్లె గెలుస్తారంట.
గెల్చాల సామి ఆర్ సి బి
ఉ ఊమ్.
భలె! ఉంటారు.
చాల్ తెచ్చినాడు. ఆడైతే ఇంక
ఏమో! మల్లి అయినా ఓ! వెంకి గుడెం. బాగా కొడుతున్నాడు కదా సాల్ట్ లేకపోయినా
ఆ
అసల్ ఫదే ద వాగి చేేషినడ మేంమొన్న
అవు
అస్సలేబ్బా ఏమన్నా అన్నారా సామి ఏమి సాయి ఆ సాయి సు దర్శన్ గైతే ఏందో వాడి బ్యాట్ ఎల్లిపోతంది వాడి చేతిలో నుంచి
వాళ్ళకి ఆడే వికెట్ పడింది ట్రోలింగ్ చేస్తానరు మీమ్స్
ఆ
ఇంస్టా లో అన్ని భారీగోస్తానాయ్
ఆ
అంటే ఏంది వే వాడు ఎత్ ఎత్తినట్లే ఎత్తే అట్లేస్త వికెట్ తీస్ లేదు
ఇబ్బుడూ ఇంక అట్లా కొట్నప్పుడు చూ తొందరగా చెయ ఎనికి తిరిగింటుంది దయనికి ఇరిగినపుడు అది వాని చేతిల నుంచి జారిపోతాందన్
అంటే కోహ్లీ ఫ్రెండ్స్
ఈ రోజు ఎట్లాడతారో ఏమో
అంతే తొలియ్యూ అసలు పంజాబు పంజాబ్ ఎస్ఆర్ఎ ఖచ్చితంగా ఉంటారు అనుకున్నారండి ఫైనా నల్లో లాస్ట్ కి
నేనేమో ఎస్ ఆర్ ఎచ్ ఏమో తెలీదు కానీ పంజాబే ఖచ్చితంగా ట్రో పీసారంటేంటి
పాప్ము లాస్ట్ సిక్స్ మ్యాచ్ లో ఫైవ్ మ్యాచ్ లో ఓడిపోయరు
ఊ లాస్ట్ అన్ని మ్యాచ్లు ఆడిపోయినారు ఒక్క మ్యాచ్ గెలిచినారు లాస్ట్ లో
పాపం ఎస్ ఆర్ ఎచ్ ఓడిపోయిండ్రి ఆరు ఆరు కే ఓడిచ్
వాడుండ్లేద సూర్య వంశి వాయబ్బ కొడతంటే వాడు ముప్పై బాలల్లో తొంభైరెండు చేస్సంటే ఇంగేమి గెల్సక
అ
అట్లే ఉండు మే ఇంగ నార్మల్ కాల్ చేస్తా
ఉండుండు ఎంసేపాయ ఎంసేపాయ
పది నిమిషాలే నార్మల్ కాల్ చెస్తాను ఆగు